చెప్ప
ఏం చేస్తున్నారండి
వినిపిస్తలేదండి
ఏం చేస్తున్నారు
ఖాళీగానే ఉన్నామండి
లంచ్ అయిందా అండి
ఇంకా కాలేదండి
ఎందుకు ఎమన్నా టిఫిన్ చేసారా
ఆ మార్నింగ్ టిఫిన్ చేసామండి ఉప్మా
అవునా వంటయిందా మరి
వంట ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడే
ఎమ్ కర్రీ చేస్తున్నారు
ఈ రోజు అరటికాయ కర్రీ చేస్తున్నానండి
మీకు చెట్టుందా అండి
ఆ అవునండి మాకు అరటి చెట్లు ఉన్నాయి కూర అరటి చెట్లు చాలా ఉన్నాయి ఇగ వాటికి చాలా గెలెలు వేసాయండి అరటి గెలెలు అయితే ఇగ అవే ఉన్నాయి ఇవాళ మా వారు అరటికాయ కర్రీ చేయమన్నారు అదే చేస్ తున్నానండి
అరటి కాయలు క్లయిప్తా యి కూడా
అరటికాయలు ముందుగా మనము అరటికాయలని ఉడకబెట్టుకోవాలండి వాటర్ వేసి ఉడకబెట్టుకుండంటే ఆ ఆహా పొట్టు తీయకుండానే మనం కాయల్ని ఉడకబెట్టుకోవాలి ముంద్ ముందే అంటే బాగా ఉడుక్ ఉడకబెట్టుకోవద్దు నార్మల్గా ఉడకబెట్టుకోవాలి
వును ఎప్పుడన్నా కాయని
ఆ కాయక్ కాయ మనం ఉడకబెట్టుకోవాలి కొంచం నార్మల్గా ఉడికిన తర్వాత మన పోయిన పొట్టు ఉంటది కదండి అరటి పొట్టు
అవును
ఆ పొట్టును ము ఆ పొట్టును నీటుగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మన్ ఆ బానే వస్తదండి మనకు పొట్టు రావడానికే కందండి అరిటీ కాయలు ఉడకబెట్టేది ఆ నీటుగా మనము పొట్టు తీసుకున్న తర్వాత మంచిగా నీటిగా కాయల్ని కడు కోవాలి కడుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆలుగడ్డలు ఉంటాయి కదా
అవును
ఆలుగడ్డలు మనము ఏ సైజు లో అయితే కట్ చేసుకుంటామో అరటికాయలు కూడా సేమ్ అదే ప్రాసెస్ లో చిన్నగా మంచిగా కట్ చేసు కోవాలి రెండు అరటి కాయలైతే ఫుల్లు కూర అయిత్ లంటి మనకి మా చెట్టు కాయలు అంత లావు ఉంటాయి మరి
అదే అది టమాటా తీసి పడతారా పులుసు ఎస్తారా
టమాట్ ట వేస్తానండి ఇష్టం మనం టమాటా వేయాలనుకుంటే వేయచ్చు లేకపోతే ఫ్రై కూడా చేసుకోవచ్చు హో ఇందులోకి మనం ముందుగానే రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకని పెట్టుకోవాలి ఒక నాలుగు టమాటాలు కట్ చేసుకుని పెట్టు కోవాలి ముందే మరి అరటి ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి
ఓ
అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు మార్కెట్లో పేస్ట్ రెడీమేడ్ పేస్ట్ దొరుకుతుంది మసాలా పేస్ట్ అని చెప్పేసి
ఏం పేస్ట్ ఉంటది
మసాలా పేస్ట్ కొన్కొచ్చుకుంటాం అండి మార్కెట్ నుండి ప్రి మాస్
అవున
ప్రియా మసాలానే సేమ్ కాదు కానీ మనకి ఇక పేస్ట్లు ఇప్పుడు మనం మటన్ లో చికెన్ లో వేసుకోవడానికి కర్రీ పేస్ట్లు దొరుకుతున్నాయి కదా
అవునౌను
ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకుంటాము ఇందులో వేయడానికిని ఎగ మనం మూ ఆయిల్ పెట్టేసుకొని అందులో జీలకర్ర ఈ పోపు దినుసులు అన్ని వేసేసిన తర్వాత ఉల్లిగడ్డలు వేయాలండి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసేసి మంచిగా కలర్ ఒచ్చేదాకా ఉంచుకోవాలి గోల్డెన్ కలర్ ఒచ్చిన తర్వాత అందులోనే అల్లం యాడ్ చేసుకోవాలండి
ఆ ప పచ్చ చ్చ పో రడి
ఆ పచ్చిమిర్చి ఒక రెండు వేస్ కోచ్చండి ఇష్టం అది వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయినంక ఆనియన్ టమాటా ముక్కల్ వేయాలి
మ్
ముక్కల్ వేస్ తర్వాత బాగా మంచిగా ఉడ్ కాల్ టమాటా ముక్కలు ఆయిల్ పైకిొచ్చే వరకు ఉడకాలి టమాటోలు ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కలని అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి మనకు సూప్ కావడానికి కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన మసాలా పేస్ట్ ఉంటది కదాండి మసాలా పేస్ట్ ను మనము ఇందులో యాడ్ చేస్ కోవాలి
ఆ
వేసుకున్న తర్వాత ఇక మనకు సూప్ కావాలంటే సూప్ పెట్టుకోవచ్చు ఫ్రై కావాలంటే ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు అండి మనము
మీర్ ఎలా చేస్తున్నారు
నేను మాత్రం సో ఆ స్ సూపె పెడతానండి
ఎదట్లా ది చిత్తపండు పులుస్ అవసరం లేదు
ఆ అవ్ అవసరం లేదండి మనం టమాటా ముక్కలు వేసాం కదా
ఆ
కొంచెం ఎండాకాలం కాబట్టి ఇప్పుడు మేము సూపులనే బాగా ఇష్టపడతాం అండి సూపె పెడతాను.
అవును ఎవరికైనా కొంచం లు లూజు లూజు కూరలు ఉంటా అన్ని తినాలనిపిస్
ఆ ఇక పిల్లలు కొంచెం ఫ్రై ఫ్రై అంటారు కానీ ఫ్రై చేస్తే మాకు అసలే లోపలికి ముద్ద దిగదు.
ఆ
కొంచెం సూపు ఉంటేనే బాగనిపిస్తది. ఇంకా ఇందులో అరటికాయ వండుకుని చారు కూడా వేరె చేసుకోవచ్చు. చారుపక్క వేసుకుంటె బాగుంటది ఇంకా టేస్ట్ అరటికాయ కూర మీరు ఎస్ తారా అండి ఎప్పుడన్న అర్టికాయ కూర
మేము వేరె ప్రాసస్ లో చేస్తామండి.
మీరే ప్రాసెస్ చేస్ తరు చెప్
ఆ మెమో రెండు అరటి క్యాయ్లు తీసుకుంటాము. హ వాటిని ఇట్లా తొక్క తీస్తామండి
ఆ స వినిపిస్తుందా అండి హలో
పైతొక్క తీస్తాము వాటిది.
మ్మ్
తీసి ఆలుగడ్డలాగానే కట్ చేస్తాము వాటిని.
మ్ హు
స్టార్ట్ చేసి రెండుల్లిగడ్డలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటాము తర్వాత ఆయిలు వేసిన తర్వాత ఆవాలు జీల్కరా వేసి ఉల్గడ్డ పచ్చి చ్చి వేసి మంచిగ ఫ్రై చేసిన్ తర్వాత అరటికాయ ముక్కలు వేస్తాము. పసుపు పసుపు వేసిన తర్వాత అరటికాయ ముక్కలను వేసి అల్లం పేస్ట్ కొంచం ఉప్పు కారం వేసి మంచిగా కాలది బోలియ్యాలి మంచిగా ఆలుగడ్డ కూర ఎట్ల చేస్తం మొత్తం ఫ్రై
ఆ
అట్లా కూడా సి మెల పెట్టి ఫ్రై చేేసుకున్న తర్వాత అది లాస్ట్ కి కొంచెం మసాలా వేసి సి
ఉ
త అప్పుడు దించేేసుకోవాలి సేమ్ ఆలుగడ్డ ఫ్రై చేసుకుంటే ఎట్లా ఉంటదో అలా ఉంటది కానీ ఇది మాత్రం పొడి పొడి ఉంటదండి కూర దానికి మళ్ళా సాంబార్ అన్నా చారా అన్న ఏదన్న ఉండాలి పలసటిది
ఉ అదే చారు ఉంటే బాగుంటది
పొడి పొడైతే తినలేం మనం అది కూడా బాగానే ఉంటది ఇప్పుడు మీరు చేస ఇది కూడా ప్రాసెస్ మంచిగానే ఉందది
ఆ
చాలా బాగుంది మీరు చెప్పింది
మీరు చెప్పింది కూడా బానే ఉందండి
కానీ ఇగ చారన్న సాంబారన్న కావాలి
ఆ కావాలి
మీకు తినే అరటి చెట్లు ఉన్నాయా అండి అవును సాంబార్ ైతే బాగా మంచిగ ఉంటది
ఆ అవునండి
తినే అరటి చెట్లున్నాయా మీ దగ్గర
ఆ తిినేటి కూడా ఉన్నావి కానీ అవి బాగా పడయండి కూర ఆరటికాయలే బాగా పడతాయి మాకు విపరీతంగా ఈ తిన్న ఆరటి కాయలు లు అవి అసలు పెరగట్లేదండి ఉన్నాయి గానీ అవి వన్ ఇయర్ కి ఒక రెండు గెలులు అవి వేస్తాయి అంతే
అవునా
కూరరటిలే బాగా ఏస్తాయి గెలలు
ఈ కూరారటికాయలతోని చిప్స్ కూడా చెయ్యొచ్చు కదండి
ఆ చిప్స్ కూడా చేస్తామండి
మీరెప్పుడన్న చేసుకున్న నారా అండి
ఆ చేస్తామండి అన్ని కాయలు మేము ఏం చేస్తామండి ఎన్ని కాయలు పడతాయో
ఊహూ
చిప్స్ కూడా తయారు చేస్తాము కాని చిప్స్ తయారు చేస్తే ఆయిల్ బాగా ఉడుస్తుదండి అరటికాయల
అవును
మన గెల మొత్తం చిప్స్ వేస్తే ఒక ప్యాకెట్ నర ఆయిల్ ఉడుస్తుదండి
అమ్మో అంతగనమా
ఆ ప్యాకెట్ నర ఆయిలు ఉడుస్తుంది మాకు ఒక్క గెల మొత్తం చిప్స్ వేసుకుంటే
ఉమ్ ఎన్ని రోజులు తినచ్చండి ఒక గెల
మంచిగ నెల నెల రోజుల దాకా తినచ్చు
ఎంతక్కువ చేసుకోవాలి తక్ క్కువ కాయలతోని
నెల నెల పదిహేను రోజులు తినొచ్చు గాని ఎ కాయలు వేస్ట్ అయితాయి అని చెప్పేసి చిప్సే వేసుకుంటాం బాగా మేము
అవునా
ఆ ఇగ టైం పాస్ కోసం బయట కూర్చున్నప్పలా అరటి చిప్స్ వేసుకొని తినుకుంటూ ఉంటాం ఇగ
కానీ మన ఇంట్లో చేసుకునేవి మంచిగుంటాయి కదా చెప్సు
ఆ మంచిగుంటాయండి ఇంట్లో చేసుకున్నయే
వాటిని కూడా ఎట్లా కట్ చేస్తారండి తొక్క తీస్తరా
ఆ చాకు తోటే ఫస్ట్ పైన పొట్టును క్లీన్ చేసుకోవాలి చేతులకు ఆయిలు రాసుకొని పొట్టు క్లీన్ చేసుకోవాలి చాకు వట్టి
ఉమ్మ్
చేతిలకు ఆయిల్ రాసుకోకుంట వేళ్ళు మొత్తం నల్లగా అయిపోతాయి
ఆహా అంటుకుంటయేమో
ఆ మొత్తం జిగురు జిగురు అంటుకుంటాయి ఆయిల్ రాసుకొని పొట్టు మొత్తం తీసేసుకొని మన కొడుకలు గీకేది ఉంటది కదండి
ఆ చిప్స్ గీకేగ
చిప్స్ గీకేది కుడకలు గీకేదానికే ఉంటది అది మాకు అట్లనే ఉంది దాన్ని వట్టి చిప్స్ వేసుకుంటాము మొత్తం ఆలుగడ్డ చి ప్స్ లాగా గీక్కున్న తర్వాత వాటిని ఆయిల్ వేడి చేసుకొని అందులో కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసి ఆయిల్లోనే ఈ చిప్స్ వేస్ తాము
ఉమ్మ్
మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని అందులో పైన కొంచెం కారాలు జల్లుతామండి
థ్యాంక్స్ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
ఓకే అండి